హలో వాయిస్ క్లియర్ ఉందా
లేదా
వస్తుంది
హ్మ
హ్మ అయితే నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నా అంటే నాకు టాస్క్ ఉంది
ఏం టస్క
ఫోన్ ఏ ఫ్రెండ్ అని అయితే నేను మీకు కాల్ చేయాలి
అచ్చా దేని గురించి మాట్లాడాలి
ఏమైనా మాట్లాడు ఎనీ టాపిక్ అయితే ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ చేస్తా చికెన్ బిర్యానీ రెసిపీ చెప్పు నాకు ఒకసారి
ఉమ్ ఫస్ట్ ఏం చేయాలి ఆనియన్స్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అది డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా ఆనియన్స్ లో ఫ్లేమ్ లో చెప్పు హలో
హ్మ వింటున్నా ఇంకా చెప్పు
చేసుకోని అది పక్కన పెట్టేసి ఇంకా గరం మసాలా లేకపోతే మనం గరం మసాలా కూడా చేసుకోవాలి
గరం మసాలా ఎట్లా చేయాలి ఇప్పుడు
గరం మసాలా మిర్చి ఇంకా దాల్చిని చెక్క ఇంకా ఇంకా షాజీరా పెప్పర్ అన్ని వేసి కొంచెం ఏం ఆయిల్ వేయకుండా జస్ట్ ఫ్రై చేసుకొని అవన్నీ తీసి మిక్సీ పట్టాలి
ఓకే
అది పక్కన పెట్టేసుకోవాలి చికెన్ తెచ్చుకొని చికెన్ వాష్ చేయాలి
ఇంకా
చికెన్ వాష్ చేసి ఎలా వాష్ చేయాలంటే సాల్ట్ ఇంకా ఆ హల్దీతో వాష్ చేయాలి అందులో బ్యాక్టీరియాస్ ఉంటాయి కాబట్టి
అచ్చా క్ చిన్న చిన్న పీసులు ఉండాలా పెద్ద పీసులు ఉండాలా
పెద్ద పీససే ఉండాలి బిర్యానీ కదా
ఆ ఓకే తర్వాత ఏం చేయాలి
సో తరువాత అందులో ఆ గ్రీన్ చిల్లీ ఇకా ఆ పుదీనా ఇంకా కరివేపాక్ ఇంకా కొత్మీరా వేసేసి ఇంకా గరం మసాలా కర్డ్ పెరుగు అన్నీ వేసి మిక్సీ పట్టేసి ఆ లెమన్ వేసి మిక్సీ పట్టేసి చికెన్ లో వేసి కలిపేయాలి మొత్తం అది ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి ఇంకా తర్వాత ప్రాసెస్ మనం చేసి కోవాలి చేసుకుంటాం ఒక వన్ అవర్
వన్ వన్ వన్ అవర్ సరిపోతా నేను చూసినట్ట్టయితే మినిమం త్రీ అవర్స్ పెడితే మంచి టేస్ట్ వస్త దంట్ కద ఉప్పల్ దాకా
ఎ ఏప్ ఎంత ఎంత సేపూ పన్న పెట్టుకోవచ్చు. కొంతమంది నై నైట్ పెట్టేసి మార్నింగ్ చేస్కుంటారు. అంటే టువెల్ అవర్స్ పెడ్తరు వాళ్ళు కానీ ట్వెల్వ్ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెడితే మొత్తం చికెన్ది ఫ్లేవర్ కూడా పోతది కూల్ అయిపోయి
అవునా సరే ఇప్పుడ్ నేను నాకంత టైమ్ లేదులే వన్ అవరే పెడ్తా. తర్వాత ఏం చేయాలి కుక్కర్లో బగార అదే రైస్ ఎట్లా చేయాలి చెప్
రైస్ లేవ్ వాటర్లో ఆ షాజిరామ్ సాల్ట్, మిర్చి, వంత బగార రైస్ చేస్తారు కదా
మ్
చేసి వేసేసి కొంచమే కుక్ చేయాలి. కుక్ చేసిన్ తర్వాత తీసి ఇంకో వేరే బౌల్లో కింద మనం పెట్టుకున్న చికెన్ ఉంటది కదా
అది ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలా
ఏంది?
రైస్.
రైసా ఆ సిక్స్టీ పర్సెంట్ కుక్ అవ్వాలది.
సిక్స్టీ పర్సెట్ కుక్ అయి సగం సగం చేయాల సగం పక్కన పెట్టాలా
ఆ ఫస్ట్ కింద కొంచెం రైస్ ఏయాలి. ఒక బౌల్లో వేసి అహ ఫస్ట్ గీ వేయ్యాలి. ఎందుకంటే కింద మళ్ళీ అతుక్కుంటద ఆ రైస్ మొత్తం
అచ్చా సరే
అతుక్కోకుండా గీ ఏయాలి. వేసేసి దాని మీది నుంచి ఆ రైస్ మనం బగారకి సిక్స్టీ పర్సెంట్ పెట్టుకున్న రైస్ స్ అందులో ఏయాలె
ఓకే దాని మీద మ్యారినేట్ చేసిన చికెన్ పెట్టాలా?
కొంచం ఏయాలె చికెన్
దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఎయ్యాలేమో కదా
మ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఏసి మళ్ళీ కొంచెం గీ అన్నా ఆయిల్ అన్నా ఏసి మళ్ళీ కొంచెం రైస్ ఏ ఏసి మళ్ళీ ఇంకో లేయర్ చికెన్ ఏయాలి. టూ లేయర్స్ చికెన్ వేసేసి మళ్ళీ లాస్ట్ లో రైస్ ఏసేసి దాని మీద నుంచి ఒకవేళ నీకు కలర్ వాటర్గా అంటే బిర్యానీ కలర్ కలర్ఫుల్గా కావాలి అన్కుంటే న్యాచురల్గా ఆ బీట్రూట్ జ్యూస్ ఉంటది కదా
బీట్రూటా సాఫ్రాన్ ఏస్తారేమో కదా సాఫ్రాన్ ముంచ్
అది మంచిది కాదు కెమికల్స్తో చేసిందే.
ఏ ఒరిజినల్ సాఫ్రాన్ ఉంటే అదే మంచిది కదా
బీట్రూట్ జ్యూస్ ఏస్కోవచ్చు. ఏస్తే రెడ్ రెడ్ కలర
పింక్ అవ్వదా బీట్రూట్ ఏస్తే
హ్మ్
పింక్ కాదు కదా బిర్యానీ ఉంటది.
పింక్ అంటే అంత పింక్ ఏం రాదులే రెడ్ రెడ్డే ఉంటది.
నేను ఎప్పుడు వెనలే ఇట్లా బీట్రూట్లు ఇస్తారా
అది కూడా మంచిగానే ఉంటది అది నాచురల్ కాబట్టి అది యూస్్ చేస్తారు అది సాఫ్రన్ కెమికల్స్ ఉంటాయి అందులో ఫ్లేవర్డ్
అచ్చా మీరి ఇంట్లో బీట్రూట్ ఇస్తారా
ఉమ్ వేసేసి దాని మీద మళ్ళీ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుంటాం కదా డీప్ ఫ్రై ఫస్ట్
హ
అది స్ప్రింక్ చేసి లెమన్ ఉంటది కదా జ్యూసా కొంచెం కొంచెం సైడ్స్ కి అలా పైన పైన వేసేసి ఇంకా మొత్తం క్లోజ్ చేసేసి కుక్ చేయాలి
ఎట్లా లో ఫ్లేమ్ లో పెట్టాలా
అవునా లో ఫ్లేమ్ లోనే పైన మనం క్లోజ్ చేస్తాం కదా
అక్కడ క్లాత్ ఏమన పెట్టాలిమో
పెట్టేసి దాని మీద ఇంకా ఎక్స్ట్రా వెయిట్ పెట్టాలి అప్పుడు మనకి బయటికి వెళ్ళిపోదు కదా ఎయిర్ మత్త దమ్ బిర్యానీ లాగా అయిపోతుంది అది
మీరింట్లో ఎలా వస్తారా ఓకే అది ఎంతసేపు బుక్ చేయాలి ఇంకా అట్లానే
ఒకక్క ఇంతసేపు అంటే చూస్తు ఉండాలి ఎప్పుడప్పుడు
ఆ మనకి అయ్యిందని ఎట్లా చికెన్ అయ్యిందని ఎట్లా తెలుస్తు
థర్టీ మినిట్స్ తర్వాత ఎళ్లి ఎలా గుర్చాలందులో గుర్చుతే కొంచెం కనిపిస్తు ది ఆ ఫోక్తో కూర్చాలి గుర్చోతే అందులో ఇంత వాటర వాట ట అైప్దా బయటికి వచ్చేస్తే కుక్ కాలేదు అని ఆర్ ర్థం కొంచమైనా కుక్ అయింది అంటే అంటే మనకి చికెన్ పీస్ ఉంటది కదా అది లేయర్ లేయర్ బైట్ఫామ్ ఉంటది కదా అది అది కనిపిస్తుంది అలా ఉంటే కుక్ అయితుంది అని అర్థం
మా అమ్మే ఏం చేస్తా అంటే ఇది దోశ క చపాాతి టవా మీద పెడతది ఫస్ట్ చపాతి తవా కింద పెడతుది దాని మీద కుక్కర్ పెడతుంది ఒకటి మా మమ్మీ అలా చేస్త అంటే డైరెక్ట్ పెడితే ఫ్రేమ్ ఎక్కువ అవుతుంది అంట హీట్ ట్ ఎక్కువైతాంది ఒకె సారి
పెడతారు మామమ్మీ కూడ నేన్ మర్చిపోయిన అ చెప్పడం
చపాతి తవా పెడతార కింద మీరు
ఆ చపాతదీ ప్యాన్ పెడదారు కింద
మ్ అవునవును దాని మీద కుక్కర్ పెడతారు యూటెన్సిల్ పెడతారు మ్ ఎన్నిసార్లు చేసినావు ఇప్పుడుదాక బిర్యానీ
చేయ్లేదు ఒక్కసారి చెస్
పోడర్ అయితే నువ్వు చేసినప్పుడు బాగుండేనా మరి టేస్ట్
అంటే నేను కారం అంత తినను కాబట్టి నార్మల్ గా నేను తినే అంత కారం వేసుకుని చేసిన
ను కారం తింటావు కదా ఎక్కువనే ఏమైంది
అంత ఘనం తినను నేను ఫస్ట్ తిన్నట్టు
ఇప్పు అది కరెక్టే కదా ఇప్పుడు మినిమం ఎంత అని అందాజా మీ గెస్ ఎంతసేపు పెట్టాలి ఇప్పుడు స్టవ్ లో మా అమ్మీ అయితే తే ఇగా వన్ అవర్ మీదనే పెడుతది మీరెంత పెడతారు
వన్ అవర్ పెడతాం మేము
చాలా గ్యాస్ వేస్ట్ అయిందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇది చేసి
బయట నుంచి తెచ్చుకోవడంమే బెటర్ బిర్యానీ
ఉ హుమ్
మనీ కూడా చాలా తక్కువ అయితాయి ఇప్పుడు టూ ఫిఫ్టీకిి బిర్యానీ వచ్చేస్తది
టూ ఫిఫ్టీ అండి బయట రోడ్ లో వన్ ట్వంటీ వన్ థర్టీ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు
అదే వన్ ట్వంటీ అలా దొరుకుతాయి ఇప్పుడైతే మనం ఇంట్లో చేసుకోవాలంటే ఒక మినిమం వన్ కే టూ కే అయితేయి
అంతెందుకు అయితదే ఒక కేజీ చికెన్ ఇప్పుడ ఎంత మూడు వందలు నడుస్తుంది మా
అదొక్కటేనా మిర్చికి, పుదీనా, కొత్తిమీర అవన్నీ తెచ్చి లెమన్సు అన్నిటికీ కలిపే వేసి ఇంకా అది గ్యాస్ ది సగం అయిపోతది అన్నే
అది కరెక్టే అయితే నీకు చికెన్ కర్రీ ఇష్టామా చేయడం మరి
చికెన్ కర్రీ నెక్స్ట్ కాల్ లో మాట్లాడుకుందాం
ఓకే ఇప్పుడు వన్ సెకండ్ ఆగండి టెన్ మినిట్స్ అయ్యింది మరి కట్ చేయమంటావా
కట్ చెయ్